హ
ఆ ఆ ఏం చెయట్లే నువ్వేం చేస్తాను
అ ఎ రాసన్నా
నీ దగ్గర వాయిస్ సరిగ్గర అట్లే మంచిగా ఆ సిగ్నల్ నా దగ్గర నేను స
వెళుతున్నా
లైటుగా హలో!
ఇ
హలో! సౌమ్యా
ఇంకేటి లేదా
హలో!
హలో!
ఆ ఆ వినిపిస్తుంది.
ఎట్లా చస్తు మళ్ళీ ఇక్కడకదాక్కున్నా
రికార్డ్ రాస్తున్నావా?
మ్
ఇచ్చిరా రికార్డ్స్ అప్పుడే.
ఐం చి
ఎక్కడ పెట్టవమ్మా ఫోను ఎ వినిపించట్లే
అ ఉడి ఇలో
గట్టిగా మాట్లాడు
ఇప్పుడు ఓకేనా.
ఆ ఇప్పుడు ఓకే
డయాగ్రామ్స్ ఉన్నాయి. రైటింగ్ అయిపోయింది.
పాఠ్యం
ఆ
ఇంకా ఇయలే అది ఒకటే ఇచ్చారా?
జియాలజీ మేడం గ్రూప్ లో పెట్టింది.
జియాలజి బాట్ని, జువాలాజీ మూడే గదా
జువాలజీ సార్ ఇంకా మాన్యువల్ ఇంకా ఫ్రెండ్ దగ్గర ఉంది.
అది ఎప్పుడు ఇస్తాదటా
అది కంప్లీట్ అయితే వేరే వాళ్ళకి ఇస్తుందంట.
ఆమెది అయిపోలేదంట
అది
ఉ
అయిపోలేదా మరి
ఎప్పుడు మరి ఎగ్జామ్స్ మీకు
ఆ ఎండింగ్ లో ఉన్నానేను.
ఉ హూ
మార్నింగే ఇంకా రైటింగ్ అయిపోయింది.
బొటానికల్ టూర్ కి తీసుకెళ్లిరు కదా.
ఆ ఫస్టియర్
బాట్ని నుంచి
ఇంటర్లోనా
ఇంటర్లో వెళ్ళినాం మళ్ళీ మొన్న డిగ్రీలో కూడా మీరు వెళ్ళినట్టురుగా
ఆ పాకాల నువ్వు రాలేదు.
అవును అందుకే అడుగుతున్నా ఎట్లంది చెప్పొచ్చుగదా.
బిగినింగ్ సార్ కొంచెం ఎక్స్ప్లైన్ చేసిండు. అక్కడ చెరువు ఉంది కదా, దాని గురించి అక్కడ కొన్ని ప్లాన్స్ ఉంటే సార్ ఎక్స్ ప్లన్ చేసిండు బాట్ని సార్
ఊ
ఏవరైనా తీసుకున్నార ఆ
ఊ అదొకటే ఎలీడ్రా అక్కడ
ఆ అక్కడ అదొటే కలిసింది కాకపోతే అదే తిరిగి చూసినం చాలాసేపు ప్లేస్ పెద్దద్దే
ఆ
ఇక్కడ అన్నీ కొన్ని విగ్రహాలు ఉన్నాయి
లంచ్ ఏం పెటిర్ మరి
సారు బిర్యానీ ఆర్డర్ చేసిండు మనీ మావే ఆ మనీ మావే మరి
ఆహా మనీ మీవి తీసుకొని ఫుడ్ పెట్టిరా మీకు
ఊ
మీ పైసలు తీసుకోని మీకే ఫుట్ పెట్టి
ఏ సార్ వ్యాన్ ఫ్రెండ్ పెట్టుకున్నాడు చార్జెస్ మేము ఫుడ్ పెట్టుకున్నాం
ఆహా
ఊహు అది ఇంకో టూరందంట
అవునా ఎప్పుడు
మంత్ ఎండింగ్ లో తీసుకెళ్లారు సార్ మరి
ఇ మంత్ ఎండింగ్ ల నా
ఊ లాలాంగ్ లాంగ్ ఏ
లాంగా నేను వద్దాం అనుకున్నా లాస్ట్ టైమ్ గని అబ్బ రాలకపోయినా
మంచిగుంటే అటజనిగ
నెక్స్ట్ టైమ్ కూడా కుదురదమ్మా
ఊ హూ
మ్యారేజ్ ఉంది
ఆ
నెక్స్ట్ మంత్ ఎయిత్కి
మ చెప్పిండు ఇట్లా రాని వాళ్ళని కూడా రమ్మని చెప్పండి మ్యారేజ్ అయినా వాళ్ళు కూడా ఉ చెప్పిండు
వస్తె రమ్మనరా
ముందు చెప్పాలి మరి
ఎంత
థౌసండ్
ట్రై చేస్తా
ఊహు
ఇంటర్ల వెళ్ళింది గుర్తుందా ఇక్కడ అది మామిడి తోటలలో పద
ఊ మల్యాల
పేరన్న
ఉ
కాదు హలో
ఆ హలో
అదేమంటరు అక్కడ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసి చూడమ్మా
ఆ ప్లాన్స్ గురించి
ఆ అమ్మంటారు మ్యాంగో చెట్టు మొత్తం సైడ్స్ నరికేసి మొ మొత్తం నరికేస్తే మధ్యలో నుంచి పెరుగుతది చూసిన వా ఆహ లేదు లేదు సైడ్స్ నుంచి పెరుగుతది
హ
అంటే మొత్తం కట్ చేసినాక కొంచెం కాండ ముంచితే సైడ్ చూసి పెరుగుతాడి
మ అంట కట్టడం ఉంటద
ఆహా అదేనా అది
ఉ
మళ్ళీ మిరప చెట్ల గురించి ఏం చెప్తారు
అ
ఆ
అయింట ప ఏను స్వీడు
సైంటిఫిక్ నేమ్సా
ఫవర్ తీసుకొని ఆ పెట్టల్చు చెేప్పలుచు అని చెప్పండారు
ఆఓహో ఇప్పుడు మనం కాదు గుర్తుందా నల్లగున్న పనులు అవేంటి
అది
పరికి పల్
ఆ అక్కడ ఇంక చెట్లు ఉన్నాయి చూసినవా
ఎర గునే
కలవ కలివకాయనే
ఆహా కాల్వ కాయల
ఉ
అ అంద అందరు ముందు పోతాంటే నువ్వు నేను ఇంకొక ఆమె ఇంకొక అన్నయ్య
ఆ
వెనక పో చిన్నగా వెనక నడుచుకుంటే అది తెింపుకోని తినుకుంటే పోయినం
మాట్లాడుతుంద
హ
గోడే ఉంది కద స కలుకాయాల చె ఇట్లు
ఉ అయినా అప్పుటి రోజులే వేరు
అ
హలో
ఆ ఓ తాచ అమ్మయిపని మళ పతు కూడా ఇస్తా
రాదా మరి వస్తుది
ము ఫ్రెండ్స్ క ప్రిపరేషన్ స్టార్ ేన్ స్టాటాల ఆ రకాార్స్ రాయడమే సరిపోతుంది
అజా నను క రాయడమ స్టార్ట్ చేయలే
న్నాయి అనుకున్నాము కౌంట్ చేస్తే థర్టీ ఎయిట్ ఉన్నాయి
ఏంటి
వాట్ని
బత్ని థర్టీ ఎయిట్ ఉనియా
అ సన్నా
డయాగ్రామ్స్ ఫార్టి యిట్
థర్టీ ఎయిట్
చిన్న చిన్నయ కదా
ఉందుంది గాని వన్ పేజీని ఒక ఫోర్ అట్లా పయిర్స్ లాగా ఉన్నాయి డయాగ్రామ్స్
ఆహా నేను కూడా తెమ్మని చెప్పాలి రికార్డ్స్రో స్టార్ట్ చేయాల్సిందే ఆ
సిక్స్టీ రూపీస్ తీసుకో పెద్దది
సిక్స్టీ రుపీస్ దా
ఆ అది పెద్దది చాలా పేజెస్ వస్తాయి
దేనినికి బాట్ని కా
జువాలజీవి అంట
జూలోహోగికూడా అన్ని పేజసా ఎందుకు దాంట్లో ఎక్కువ లేవు కదా
మాన్యువల్ ఓపెన్ చూసిన నేను
ఎక్కడ మకి మ
ఆ
నిన్న గ్రూప్ లో సెండ్ చేసారు కదా
అది కాదా
అ ఈ జియాాలజ
జిాలజీ అని నన్నదు
మీనానే జవాలజీ
జల్జీ నాకు తెలీదు
అ దగ్గర ఉంది ఆమె ఇస్తే అది స్టార్ట్ చేయాలి ఎన్ని పేజెస్ ఉన్నాయి వాకన్సీ ఉన్నాయ అని చూడలేదు
హ
కాలేజీకి వస్తే తీసుకోవాలి
నువ్వు తీసుకున్నప్పుడు నాకు చెప్పు
లేకపోతే ఫిక్స్ తీసుకొని ట్రూ డియర్స్ లాగా పెట్టామని చెప్తా
ఆ పెట్టమను కాకపోతే సరిగ్గా పెట్టమనుఅర్ధం కాదు
క్లారిటీగా నే తీస్త
ఉగాది స్పషల్ చేసిరు లాస్ట్ టైం ఉగాదికి
ఆస్తరి
ఆ
మున్ననా
ఆ
అ కొద్దున్న లేయిచీ రెలియి ఉగాది పచ్చడి వేసిండు డాడీ తోరణాలుగట్టిండు
డాడీ చేసిందా
డాడీని ఎస్తాడు పెడతాడు పచ్చడి ఎస్తాడు అందరం తినేష్ని ఇంకా కుని అవి బుబ్బట్లు చేశారు బెల్లం తోటి
ఆ తెలుసు తెలుసు తెలుసు చేసీరా
చేసిండ్రు
వంట ఆమె చేసింది
అది చికెన్ వాళ మటన్
అవునా
వళ్ళ చేసినా ఇట్లా అయిపోయింది
మేమైతే ఆ రోజు ఏం తెచ్చుకోలేదు
అ
ఎందుకంటే జరం ఒచ్చింది ఇంట్లో
నీకా
అందుకే ఏం తెచ్చుకోలే
నీకొచ్చిందా
కాని చపాతి చేసిన ఆ రోజు
ఉహు
నా కాదు ఊమ్
గట్టిగ మాట్లాడండి
తగ్గిందా
ఆ తగ్గింది కొంచెం
తీసుకోలేదు అయితే
నాకు ఇక్కన్నుంచి ఇంటికి తిరగడమే సరిపోతుంది హలో
ఎందుకు
ఎందుకా ఎల్లమ్మ పండుగ జరిగింది చూశ్నావా అప్పుడు
బోనాలు చేసిరు గద
ఆ అసలు నేను ఫస్ట్ టైం చేయడం చూడడం గూడా ఫస్ట్ టైం అసలు
హూ
ఇంకా నాతో చేపిస్తా అన్నారు గాని, ఇంక నేను వారం రోజులు ఇంటి దగ్గరే ఉండలేక. మేం చేయలేదు అత్తమ్మ వాళ్ చేసిర్లేదని
నీకూడా అలవాటు అయిపోవు
ఇగ అయిపోయింది డ వ ఇయర్లీ ఉండదు ఫైవ్ ఇయర్స్ కోసారి ఉంటది
ఊ మాకు వన్ ఇయర్
అంటే త్రీది చెప్పిన్ ఇప్పుడు ఒప్పుకున్నారు త్రీ ఇయర్స్ వన్ ఇయర్ కు సారి చేసిరు త్రీ ఇయర్స్ ఇంక ఇప్పన్నుంచి ఆయ్ కిప్పన్నుంచి ఫైవ్ ఇయర్స్ కోసార్ చేస్తా అని మొక్కుకున్నరు
ఆహ
సలూ అక్కడ సౌండ్స్ వాళ్ పాడే పాటలూ
ఎలమ్మ
ఉగ్గోళ్ళు ఉంటారు గదా వాళ్ ఆ వాళ్ళు పాటడ డ్యాన్స్లు చేసుకుంట, పాటలు పాడుకుంట, వాళ్ళు ఏస్త అంటే వీళ్ళకి ఉంటందిగ దే. దేవుడొచ్చిన్నోలు ఉంటారుగా వాళ్ళు వేసారు ఊ ఇంకా అమ అక్కడికి ఎళ్ళినం ఎక్కడికంటే ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉంటది ఆ గుడి సైడ్ పోతే అక్కడా పొద్దునా ఆ మధ్యాహ్నం వెళ్ళిరు మధ్యాహ్నం వెళ్ళి పుట్ట కోసం పుట్ట కోసం పొయిర్రు పుట్ట మన్ను కోసం ఆ ఫస్ట్ అయన్ని పసుపు, కుంకుమ, నిమ్మకాయ, పెరుగు, పాలు, మొక్కి ఏసొచ్చి. చిరు
ఊ
పుట్ట సాయంత్రం పోయి చూస్తే అమ్మా ఒక హా చెయ్యి గుర్తుంటది చూసినవా
ఆ
అట్ల బెరిగింది పుట్ట సాక్ అయరు అందరు
అవునా
ఊ దాన్ తీసుకొని ఒచ్చేటప్పుడు ఇంకా అసలూ బరువు ఉందట బా బరువు ఉంటదంట
ఉమ్ మాగూడ ఏం